బైటికి పో అక్క హ తిన్నాను అక్క నువ్వు
నేను ఇంకా తినలేదు. తినాలి. మనకు ఎయిట్ ఎగ్స్ అయిపోయినాయని, తేడానికి వెళ్లారు. ఇందాకే ఒక అన్న తెచ్చాడు.
ఈ ప్రారంబు
ఏం చేస్తున్నావు?
నా కోసం ఒక పాట పాడవా?
నువ్వు సింగర్ అక్క నువ్వు పాడితే నేను నీ దగ్గర ఒక పాట పాడించుకుందాం అనుకుంటున్నా.
అవునా నిజంగా ఏం పాట? ఏం పాట?
ఆది విజయదేవరకొండ ది ఆ ఆ అదే
నేను నిద్ర కూడా పోవేమో రాత్రికి ఏమోతది
లేదు లేదు పాడక్క బానే పాడుతావ్ పాడు అక్క నైట్ ఎం చేశానో తెలుసా పాటలు పెట్టి కొని పడుకున్నాను. నాకు ఫోన్ రీఛార్జ్ దగ్గరైంది నేనే నేనే నేనే
హలో, అక్కడ ఎవరు నా పక్కన బూతులు మాట్లాడుతున్నారు నేను కాల్ మాట్లాడేటప్పుడు అలా మాట్లాడకూడదని నీ పక్కన వాళ్లకు చెప్పవా నా కాల్ కట్ చేసేసింది నన్ను బ్లాక్ చేస్తారా? మే పిచ్చిదానా హలో!
ఆ అక్కా పాట పాడు అబద్ధం ఆడాకు అయ్యో మూడు
ఊపేస్తా ఉంది సీతారాల ఉయ్యాల నువ్వు పాడు ఇప్పుడు ఆ పాట పాడిన నువ్వు నా నా కోసం ఏదైనా పాట పాడు
అక్కా మియంతా సింగర్లు
నువ్వు పాడతావని నాకు తెలుసు చెల్లెమ్మ
ఏం పాట పాడాల
నీకు నచ్చింది పాడు నేను పాడతా ఆ
నేను నువ్వు అడిగి కదా అక్కా ఒక పాట పాడవు
ఆ పాడు
మరి కొత్త పాటలు రావా నాకు
నీ కొచ్చింది పాడు నేను వింటాను నువ్వు పాడు నేను కూడా అందుకుంటా
ఇది ఆరెంజ్ మూవీ లో సాంగ్ ఓకేనా
ఆ ఓకే పాడు
నాకి ఈవేళ నీతో నేను నట్టు కదా అనిపిస్తూ ఉంది వింతగా నా కోసం నేనే వెతికేంతగా అమ్మవే
వేరేయ్ ఉన్నా కే వేసు నీతో నేను అట్లగా
నా కోసం నేనే వెతికేం
వుంది
ఒక్కసారి చూసి నీ వలపు చానా నను విడిపోదే మధు ప్రేమిస్తానే ఎంతో గాఢం
ఎవరు ప్రేమిస కు టి ప్రయావించవా
పుట్టిని ప్రేమించాలండి పుట్టి ఫోన్స్ ఇచ్చసి తీ పెట్ందడు
ఎందుకు కా కాఫ్ చేసినను
రాజింగ్ లేదేమో చెన్నై పోతాంటారంట
నిన్ను తీసుకోపోలేదా
నాకు లీవ్ లీవవలేదు
అంటే లీవ్ ఉంటే వెళ్ళిపోదామానే ఆ
ఎన్నింట ఎన్న కూడా తూపుల బాలం తీసుకొచ్చారు
ఆ
ఆ ఫోన్ చేసారు నైట్ వన్ కి ఇక్కడ పీజీ కడికి వచ్చేసారంట ఫోను
అవునా
ఉ దానితోనే చం గమ్ముగైతేరు తాళిరోతో చేస్తా అ
అవును నువ్వు కనుక్కున్నావా నేను పేరు చెప్పినా మిసీనర్ అని
అక్క ఫేస్ చూసాను నేను చూసాను
ఆ
కాని మాట్డలేదుకు
ఆ పిల్ల మా మామ ఎక్కువతురు
అన్ని యిపోచ్చ
వాళ్ళ వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయా
అరుద ఎ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు మ
అవునా ఆనంద పాత్రం మీద ఏంలా వెళ్దామాని ఒకసార అనా చూడడానికి
ఇక్కడ హాస్టల్ లోగా నువ్వు వచ్చి చూడొచ్చు కదా అమ్మాయ కదా పంపిస్తారు
అంటే సండేనే రావాలా
అడేనే అని లేదు సాయంత్రం ఫైవ్ తర్వాత వచ్చి చూడొచ్చు నువ్వు
సరే నేను ఏదో ఒక రోజు వస్తాలే
పక్కనే కదా ఏదో ఒక ఉదయం అక్క రేతే కూడా చూచ్చ
చూస్తాం కానీ ఆ పిల్లికి ముందుగా చెప్తే బాగుంటది కదా ఏమైనా తీసుకురామంటే ఏమనా తీసుకుపోవడానికి
ఆ అవును వాళ్ళ కౌటింగ్స్ ఉండవు కదా
ఆ అదే అే ఆ నంబర్ తెలీదు నాకప్పు అప్పులి ఫన్ యూస్ చే ఉంతుందో లేదువ్ కూడా తలీదు
చాల మంది సీక్రెట్ తం ఇఊర్లోట్కోంది సీనియర్లా జాబ్ తాంటారు మేమ్ ఫోన్ లో మెంటేన్ చేస్తా మన
ఆమె ఆమెకి ఇంకా కొంచెంలు ఎక్కువ ఖచ్చితంగా యూజ చేస్తుంటది వైష్ణవ్య పిల్ల పేరు
వైష్ణవి కనుక్కుంటేనే రేపు అడుగుతాం వైష్ణవి అక్క అనే
వైష్ణవ జలజాక్షి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది కదా
ఎవరా
వినో ఏదో సమంతింగ్ జల్జాక్షి వల్ల ఫ్రెండ్ కూడా ఉంది ఆపలతోనే
పయపద
ఎవరిది నేం చెప్పిన పిల్లద
ఆ మీ అత్త కూతురు ఎవరో అన్నం తినవని మ్ సరేలే అడుగుతా
మ్ కర్రిగా ఉండిది లావుగా
మ్ కొంచెం పొ మరి మరి పొట్టిగా లావుగా బుడ్డ గా ఉంటుంది ఆ యెక్కేన ఫోటోలో తెల్లగా కనిపిచిందక్క
ఆ ఎంద్ స్నాప్ ప్లట్లు ఉంటాయి చెప్ప మ్ ఫిల్టర్ ఫిల్టర్ మహిమ అదంతా హేర్ కట్ల ఎదుగు హేచ్లెచ్చ ఎక్స్ రే చేసుకొని ఉంటాది
ఉ నేను ఫోన్ మాట్లాడతానాను అక్క
మెసేజ్ తీయాల
ఆ ఆ ఆ టాస్క్ లేదు ఇప్పుడు డైరెక్టుగా కాలే
నువ్వు డైరెక్ట్ గా ఏడు మాట్లాడాల ఒక మినిట్ నువ్వు ఆడ ఇడ మాట్లాడితే పోయిద్ది
అవునా సరేలే చెప్పక్క ఆహా తెలీదు చదువుతా చదవ రోడి రిజల్ట్స్ వచ్చాయి సీనియర్స్ కి
మీకొచ్చాయా
ఆ మా సీనియర్ లకోచ్చాయి అందరు పాస్ అయ్యారంట ఆ
మీకు బాగా పాస్ చేస్తారు కదా
ఏమో అంటున్నారు మాకు తెలిదు అక్క కానీని
నువ్వు ఇంకా ఒక్క సెమ్ కూడా రాయలేదా
మ్ ఇప్పుడు మాకు సెమ్ వంది ప్రీఫైనల్స్ నెక్స్ట్ వీక్ నుంచి
మ్ సెమ్మెప్పుడు
నెక్స్ట్ వీకు
సెమ్ ఎక్కడ జరిగిది మీ కాలేజ్ లోనే జరిగిద్దా లేకపోతే వేరే కాలేజ్లో జరుగుతదా అవునా
మ్ ఎంబిబిఎస్ బ్లాక్ లో జరుగుతది ప్రాక్టికల్స్ ఇక్కడ హా
మ్ సరే నేను రేపు వస్తా లే ఆ పిల్ల దగ్గరికి మీరు ఆ లోపల వచ్చేసి ఉంటారు కదా ఆ లోపు మీ ఇక్కడికి వచ్చేసింటారా
నేను ఫైవ్ కి నేను అక్కడే ఉంటా కదా
ఆ సరే అప్పుడోస్తాలే
ఆహా నువ్వు వచ్చినప్పుడు నాకు ఆ అక్కను పరిచయం చెయ్యక్కా
సరే చేస్తా
నేను ఎగ్జామ్ ఎట్ రాయలి క్వశ్చన్ పేపర్ లు
ఆ అడుగుతాలే రేపు వస్తాలే
ఉమ్మ్
రేప్ ఫోర్ తర్టీకి మాకు అయిపో
కాదు కా ఇప్పుడిది ఎంత సేపు మాట్లాడాల మనము
జస్ట్ టెన్ మినిట్స్ రా ఇంకా టూ మినిట్స్ మాట్లాడాలా నువ్ ఇంకా నాతో నాతో ఇంకా నువ్వు త్రీ కాల్స్ మాట్లాడచ్చు నువింగ్ నీకు సిక్స్ కాల్స్ మాట్లాడమన్నారు కాబట్టి ఇం ఇంకెవరిదైనానా రెండు కాల్స్ మాట్లాడు
ఇప్పుడు నీతో ఫోర్ మాట్లాడి
ఇంకెవ ఎవరి తైనా మాట్లాడొచ్చు నార్మల్ గా చెప్తున్నా ఒకరితో ఫోర్ టైమ్స్ మాట్లాడ చ్చు
ఆ
నువ్వు ఆల్రెడీ వన్ టైమ్ మాట్లాడవ్ కాబట్టి ఇంక త్రీ టైమ్స్ మాట్లాడచ్చు
అదో ఇప్పుడు నీ తర్వాత అక్కదేయమనింది రిషక్క
ఆ రిషి అక్కకు చే అక్క చేసిద్లే నువ్ నీకు రాదనుకుంటా మీ టాస్ వదిలిండడు వాడి వాడి ఇస్తాడు నీకు టాస్క్ ఇస్తాడు అప్పుడు నువ్వు మళ్ళీ ట్వంటీ కాల్స్ మాట్లాడల
ఆ ఇప్పుడు దీనికేం రాదా
దీనికి నేను మాట్లాడాను కాబట్టి వస్తే రావచ్చు రా ఉమ్మ్
ఇప్పుడు మాట్లాడినాం కడ ఏ విషయ
మాట్ల మాములుగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే మేము చేస్తే మాకు హండ్రెడ్ మాట్లాడిన వాళ్ళకి ఎయిటీ అన్నట్టు ఇచ్చారు
ఆ
ఒక ఒకవేళ ఇస్తే నీకు రావచ్చు నీకు ఒకవేళ టాస్క్ వదిలితే అప్పుడు నువ్వు మళ్ళీ చేస్తా అక్క ఏంద అక్క అదొక్కటే నాది ఇంటికెళ్ళలేక్క నా బట్టలున్నాయి హలో
హ్మ్మ్ అక్క
టైమ్ ఇంకా ట్వంటీ సెకండ్స్ ఉంది
అయిపోతాంది చూడు ఫోర్ ఫైవ్ సిక్స్
అట్లా లెక్క పెడతా ఉన్నా అంటే మనం మాట్లాడుకోవట్లేదుని అళ్కి తెలిసిపోతది హ్మ్మ్
ఎడో దీ నిలబడు కోనుండా మీద్దిపైనా
మీద్దిపైకీ ఏళ్ళవా అదే కదా కుచ్చో ఎందకు నిలబడ్
కూర్చొనే ఉండా గోడకు అనుకని కూర్చొని మాట్లాడుతా
వచ్చే సై మ్ వచ్చే ఇప్పుడు వొచ్చి